ఆ బాగున్నా వారా
ఆ బాగున్నాక్క మీరు ఎలా ఉన్నారు
బాగున్నారా పిల్లలు బాగున్నారా
హమ్ బాగున్నారు అక్క మీ పిల్లలు
అందరు బావున్నారు
ఏం చేస్తున్నారు అక్క
ఏం లేదురా ఖాళీగానే ఉన్నా ఇప్పుడైతే
ఖాళీగానే ఉన్నారా అయిపోయిందా పని
ఆ అవున్ ఉంది ఇంకా కర్రీ చేయాలి ఆ పొద్దుట వంట చేసా మళ్ళీ ఇప్పుడు వంట చేయాలి
ఆహా హ్మ్మ్ ఆ ఈవే నంగ్ వాకింగ్కి పార్క్ వచ్చానక్క
అదే కొద్ది డిస్టర్బెన్స్ ఉంది కదా కొంచెం పక్కకు వస్తాం ఉ
ఏం సంగతులు మొన్న సరీ ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు
ఆ నేను చూసుకోలేదు అక్కా
హ్మ్
కొంచెం బిజీగా ఉన్నాం మొన్న ఈ మధ్యలో ఏమైందంటే మేము ఒకటి మంచము తీసు కున్నాం అన్నమాట. ఆన్లైన్ లో
ఆ
ఆ సో ఇ దాన్ని బిజీలో ఉండేయి అది కార్పెంటర్ వచ్చి దాన్ని సెట్ చేయడం ఆ ఆన్లైన్ లో చేసాము. ట్వంటీ థౌజండ్ పడ్డద అక్క
ఆ
ఆ సిక్స్ ఇంటూ సిక్స్ కాకుండా కొంచెం ఎక్కువ సిక్స్ ఇంటూ సెవెన్ అన్నమాట
అంతా ఏంటి
అంటే కొంచెం పెద్దగా ఉండాలిగా తర్వాతకి పిల్లలు పుట్టినప్పుడు మళ్ళీ
హ్మ్
ఆ ప్లాన్ తో మా హస్బెండ్ కొంచెం పెద్దది తీసుకున్నాడు అనమాట
చ్చు కదా అన్నయ్య వాళ్ళు అదే వర్క్ గదా
ఆ అయ్యో అక్క నాకు గుర్తు లేదు నిజంగా మా హస్బెండ్ ఫాస్ట్గా మంచం లేదు ఇబ్బంది అవుతుంది అనేసరికి ఇంకా మేము ఆ టెన్షన్ లో ఉండే ఆ అందుకే నీకు కాల్ కి కూడ ఆన్సర్ చేయలేకపోయినా బిజీలో ఉండే మంచం ఆర్డర్ పెట్ నమోదు వచ్చింది తర్వాత కార్పెంటర్ ని తీసుకురావడం ఈబీజీలో ఉండే అన్నమాట తం మేము
అవునా
సో ఇంక మొన్ననే ఫిట్ చేశారన్నమాట మంచిగ ఉంది కానీ చేయించిన అం ఇంత మంచిగా లేదు అక్క ఎందుకంటే రెడీమేడ్ కదా ఇది
ఆ ఆ
హ్మ్ అదే కొంచెం టైం తీసుకొని అయినా మనీ చూసుకొని చేయించుకుంటే బావుంట ఆ మంచము ను డ్రెస్సింగ్ టేబుల్ కావాల అక్క
ఆ అన్నీ చేస్తారు రా ఆర్డర్ చాలా వస్త అంతే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా
అవునా
స్తున్నారు
అవునా ఎట్లా పడుతది ఎట్లా మేము సెలెక్ట్ చేసుకున్నాం మోడల్ని బట్టి టీ చేస్తారా
ఆ అలా అయినా పర్లే ఇప్పుడు మా దగ్గర ఉంటాయి కదరా డిజైన్స్ అవి చేసినా లేదా మీ దగ్గర ఏమన్నా మీకు నచ్చినయి ఆ మీకు నచ్చ తే మాకు ఫొటోస్ పంప్ షేర్ చేసిన ఓకే
అవునా అయితే అదే ఉమ్ ఇబ్బంది అవుతుంది అనుకొని ఇంకా ప్రజెంట్ తీసుకున్నాం సరే మనీ చూసుకొని ఒకవళ మీరు మంచిగా ఉంటే ముందు డ్రెస్సింగ్ టేబుల్ ను బెడ్డు చేయించుకుంటాము తర్వాత ఓకే అనుకుంటే తర్వాత దివానా ఇంకా సోఫా ఇవి కూడా చేయించు
అన్ని చేస్తారు రా అన్నయ్య అసలు ఎంత బాగా చేస్త ఇస్తారు ఇప్పటి నుంచి కాదు కదరా మాది దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే వరకు కదా మా విలేజ్ సైడింగ్ ఇవ్వే ఉంటాయి కదా
కర్ర ఇక్కడ నుంచి తెస్తారు మరి మంచిది ఉంటదా
అరే ఇక్కడ మా సైడ్ అంతా ఈ ఎంత విలేజెస్ కదరా ఇక్క చాల పర్ఫెక్ట్ గా ఉంటుది నీకు కొను అసల నవ్వు డౌట్ పడాల్సిన అవసరం సమయము ఉండదు
ఆ ఏమో అక్క ఇక్కడ దగ్గర రెండు మూడు చోట్లు అడిగాంలేగాని ఏమో మనం ఊరికి వెళ్ళి మేము చూయించుకోలేం మాకేమో దూరం తెలుసు కదా అక్క మీకు దగ్గరలో ఏమి ఉండవు ఆ ఎవరిని నమ్మేటట్లేదు మ్య అందులో వేదనా కర్ర వేస్తే అది ఇయర్స్ మంచి ఉండదు లైఫ్ ఉండదు కదా అని ఆలోచించి ఇక టెం
ఆ సిటీస్ లో బాగుండదు కదరా
ఉమ్ అదే అదే అక్క ఆలోచన సరే మీరు మోడల్స్ ఎవైనా ఉంటే షేర్ చేయండి మేము మా హస్బెండ్ నేను చూసి డిస్కస్ చేసుకొని మరి చెప్
మొన్న ఒకళ్ళు డైనింగ్ టేబుల్ చేయించార రా ఎంత బాగు తెలుసా అసల్ నాకే మా ఇంట్లో ఉన్ ఉంచు కుంటే బాగుండనిపించింది
అవున్
ఆ పై ఆ చేశారు కానీ గ్లాసెస్ వ గ్లాస్ వస్తది దాని మీద మొత్ త్తం వుడ్ పాలిష్ చేశారనమాట్
అయితే డోర్స్ విండోస్ ఇవన్నీ కూడా చేస్
ఆ అంతా ఇప్పుడు నీకు ఆ ఇప్పుడు మనకి ఉడ్డు కున్న వర్క్ మొత్తం చేస్తాం
అవునా అయితే ఓకే విండోస్ డోర్స్ ఇంకా డైనింగ్ టేబుల్ దివానా డ్రెస్సింగ్ టేబుల్ మంచాలు
డ్రెస్సింగ్ టేబుల్ కూడా మంచి డి జైన్స్ చేస్తున్నారు ఈ మధ్య ఏం లే ఒక అద్దం తెచ్చేసి మధ్యలో మంచిగా మంచ్ అద్దం ఫిట్ చేసేసి గ్లాస్ మంచిగా పెట్టేసి సెల్ఫ్క్ కూడా మంచిగా గ్లాస్ గాని ఈ ఉడాన్ డోర్స్ పెట్టమంటే పెట్ ట్టేస్తాం
కాద ఒక చెక్క మంచిగా ఉండాలి ఎందుక్
చాలా ఫర్ హండ్రెడ్ పర్సెంట్ రా ఇయిట్ సైడూ మాకు అంత ఏంటి సిటీ కాదు కదా డిఫారెస్టేషన్ మొత్తం చేసుకోవడానికి ఇక్కడ మొత్తం ఇ ఫారెస్ట్ ఏరియా కాబట్టి మా సైడ్ మొత్తం ఇదే ఉంటది
ఒకవేళ మీకు మీకు ఆర్డర్ ఇచ్చినామంటే మరి ఎన్ని డేస్ లో వస్తది ట్రాన్స్
ట్రాన్స్పోర్ట్ మాదేరా కాపోతే నియర్లీ ట్వంటీ డేస్ టు వన్ మంత్ పడుతుంది
ఫిఫ్టీ డేస్ టు వన్ అయ్ తే పర్లేదుడొండీ వన్ మంత్ అయినా పర్లేదు కానీ కర్ర మంచిగా ఉండాలి మీరు ఫస్ట్ మంచంకి మేము మా హస్బెండ్ తో మీరు షేర్ చేయండి నాకు దాన్ని చూసి నేను మా హస్బెండ్ డిస్కస్ చేసుకొని మీకు ఫస్ట్ మంచం చేేయించుకుంటాం ఓకే అ టే దాన్ని బట్టి డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ తర్వాత చూస్
ఆ అదే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటది డైనింగ్ టేబుల్ ఉంటాయి కబోర్డ్స్ ఉంటాయి లేకపోతే సెల్ఫ్ లు కావాల్సినవి గ్లాసెస్ ఫిట్ చేస్తారు అన్న ఈ మధ్య వేరే దగ్గర్ కూడా వెళ్ళాడు రా ఒకట్ టెన్ డేస్ వరక్ వేరే ఊర్ లో ఉందంటే అక్కడికి వెళ్ళి మెట్ మెటీరియల్ తీసుకెళ్లి చేసేసి వచ్చారు
అవునా హ
కూడా మాదే అమౌంట్ కూడా ఎక్కువే తీసుకోని రా ఇప్పుడు మీరంటే చెల్లి లాంటి వాళు కాబట్టి మీకు తక్కువే చెప్ తం బయట లక్ కంటే ఇప్పుడు అసలే మీ అరే మా ఇంట్లో ఇక్కడ మేము చేయించుకొని మా అమ్మ వాళ్ళు ఈ కావాలంటే అప్పుడే మాకు నియర్ లీ వన్ లాక్ అయింది ఇప్పుడైతే వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంది మంచం నేను ఒకసారి మాట్లాడి నేను వన్ ల్యాక్ లోనే ఇప్పించేస్తా
ఓకే అక్క ప్రైస్ మేము తెలిసిన వాళ్ళు కాబట్టి నమ్మచ్చు ఏం కాదులే కాని ఇదే బయట వాళ్ళని తొండ నమ్లే
అవును అవును కొన్ని కొన్ని చేయించుకున్నా కొన్ని మోసం పోవడం ఒకటి ఉన్న ప్లస్ ట్రాన్స్పోర్ట్ లో కొన్ని
ఆ అవున అక్క మా దగ్గర ఏం చేస్తారంటే అందరి ఇక్కడ రెడీమేడ్ చేసుకుంటారు సిటీలో కదా అంత ఆ ఎవరు చేయించుకుంట్రారు అని అంటే చాలా మంది నేను చూసా ట్రాన్స్పోర్ట్ లో తీసుకొస్తుంటే పాడవడం తీసుకొచ్చాక కొన్ని రోజులు చెక్క ఒక లాగ అవ్వడం ఆ పాలిష్
వాటర్ ప్రూఫ్ రా అరే వాటర్ ప్రూఫ్ ఇక్కడైతే మా దగ్గర అయితే తేడా ఏముండ రా ఇప్పుడు సిటీలో అంటే మోసాలు ఏమని చేస్తారు గాని మాది మొత్తం ఈ ఏరియానేది ది కదరా ఎక్కువ చెట్లు ఇవి ఇవే ఉన్నాయి మొత్తము
అయితే మాకు తెలిసిన వాళ్ళు ఇలాగే ఒకళ ఆర్డర్ ఇస్తే కొంచెం డబ్బులు కట్టండి కర్ర కాదు ఇద అని చెప్పి తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకు
అలా కూడా ఉంటారు ఉంటారు ఉంటారు ఎందుకు కంపల్ ఆ ఉంటారు అడ్వాన్స్ మా దగ్గర అలా ఏమి ఉండదురా మేము త్రీ త్రీ టైమ్స్
కృష్ణమక్క
ఆ అంటే మేమైతే త్రీ టైమ్స్ రా ఏంటంటే ఫస్ట్ అడ్వాన్స్ ఒక టెన్ థౌజండే తీసుకుంటాం ఎక్కువ తీసుకొం మధ్యలో అది వుడ్ వస్తది కదా అవు వుడ్ ని మళ్ళీ మరి వాళ్ళు పెట్టి డిజైన్ చేపియాలి వాటిని వుడ్ ని కట్ చేయాలి డిజైన్ చేసి పాలిష్ పూయాలిన్ దాన్ని ఒక సైజులోకి తేవాలి కదరా అక్కడ మాకు వర్కర్స్ టెన్ మెంబర్స్ ఉన్నారు వర్కర్స్ ఆ వర్కర్స్ టెన్ మెంబర్స్ ర్స్ ఉన్నా రు ఇంకా సో మాకు కొంచెం ప్రాబ్లం అయితది కదా ఇంకా అందుకనే తర్వాత మరి వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి కాబ ట్టి మధ్యలో ఒక టెన్ తౌస్సండ్ తీసుకుంటాం, ఇంకా లాస్ట్ ఎంత అయినా మీ ఇంట్లో వచ్చి అది బెడ్ ఫిట్ చేసి ప్లేవుడ్స్ కూడా ఉంటాయి రా కావాలంటే మీరు ఆ మేమే వచ్చి ఫిట్ చేస్తాము, ప్లేవుడ్స్ కూడా కావాలం అంటే పైన అమౌంట్ ఎంతో కనుక్కొని అవి కూడా మేమే కొనక్కొచ్చియి ఫిట్ చేస్
ఆ మరి మీరే చేయండి అక్క ఇగ నేను మ హజ్ స్బెండ్ తో మాట్లాడతా అయితే ఓకే మీరు ఫస్ట్ మంచం చేయించుకుంటాం మంచిగా ఉంటే ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా ఆ చాలా మంది అడుగుతూ ఉంటరు. ఎట్లా గిఫ్ట్ ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి కదా
ఉ పెట్టి పె
హ్ ఆ అందుకే వాటికి డ్రెసింగ్ టేబుల్ పెడదామను కుంటున్నాం, ఆ మంచం ఇట్లా ఆ పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు ఆడపిల్లలు ఉ ఉ అవునక్కా సో అదే కను
అయితే మొన్న మా దగ్గర ఒకళ్ళు చేయించారు రా మ చ్చము పూజ అయితే అన్నయ్య వాళ్ళే చేశారు బావుంది. అయితే కింత ముందు కబోర్డ్ సిస్టమ్స్ వచ్చాయి ఇప్పుడు అలా కాదు ప్లే ఉడ్డే పైకి లేపేసి దాని లోపడే ఇప్పుడు పిల్లోస్ కాని, బట్టలు కాని అన్ని పెట్టుకోవచ్చు.
ఆ కబోర్డ్స్ ఆ మా హస్బెండ్ కి నచ్చదు అక్క నాకు ఆలోచన ఉండే గాని ఆ ఓల్డ్ మోడల్ కదా వద్దు అ మాది ఉంది కాని మనం తీసుకు కుంది ఆ హెడ్ బాక్స్ అంత మంచిగా లేదు అ క్కా ఈ సైడ్ కార్నర్స్ తగులుతా ఉన్నాయి. ఈ
ఉ అవి అంత కాస్ట్లీఅయినా సరే బాగోదు, క్వాలిటీ బాగోదు.
తొందరపడి తీసుకున్నామా సర్లే టెంపరీగా యూజ్ చేసి మంచిదేమన్నా వస్తే ఇది షిఫ్ట్ చేయొచ్చులే
ఆ అవును.
తర్వాత పిల్లలకి అయినా ఉంటది కదా. ఎమ్మట ఎమ్మటే అదా అది చూసుకోని అదే ఆలోచనలో ఉండి ఏం అర్థం కాక మొన్న ఇంగ సార్లేే టెంపరరీ గా కొందాం మరి ఇబ్బంది అయితుంది అక్క
రరి వర్కు ఉండాళ్లే
ఉ చిన్న మంచంలో ఇబ్బంది అయితుంది రేపు పిల్లలు పుట్టినా సరే అప్పటిదాకా టెంపర్రరీగా వాడుకుందాం అని ఇంకెళ్ళి తీసుకున్నాం అన్నమాట ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే తీసుకొచ్చారు కార్పెంటర్ అంతా అంత రిస్క్ అక్క బాబు చాలా
అవును అవును
హ్మ్మ్
ఎవరిని నమ్మలేము ఈ
ఇక్కడైతే ఇక్కడైతే మరి అక్క ఇక్కడైతే మరి అసలు ఫోన్లు చేసి ఎన్నిసార్లు వాళ్ళు ఒ వింటారు రారు ఏదనా ప్రాబ్లమ్ అయినా రారు మాకు చాలా ఇబ్బంది తెలుసు మనీ ఎక్కువ తీసుకుంటరు
అలా ఉ సరేలేరా ని
ఆ పంపించండి అక్క ఒక మా మోడల్ని బట్టి అన్నయి తో మాట్
మీకు మంచి మంచము మీకు మంచి సోఫా సెట్ అ మీకు మంచి దివానా అలాంటి ఏదైతే అది మంచిగా మేము హెల్ప్ చేసి చేసి పెడతాము రీసనబుల్ అమౌంట్ కీ ఒకే నా ఓకే ర మరి నీకు వాట్సప్ చేస్తా చూసుకో ఆ డిజైన్ సెలక్ట్ చేసుకో ఆ ఓకే కెర బాయ్
ఆ బాయ్ అక్క